వినిపిస్తుందా
ఆ
హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
అ
ఏం చేస్తున్నారు
కాళిగానే ఉన్న తిన్నార
ఆ తిన్నం మీరు తిన్నార
తిన్నా
ఏం చేసిండ్రు స్పెషల్ ఈ రోజు
స్పెషలు దొండకాయ ఫ్రై చేసా పొద్దున పప్పు ప్రే అబ అప్పు ఆ రెండు కలిపి పెరుగుండ కొంచెం పప్పు వండి కలిపి తిన్నా
ఆహా బాబయ్ చ్చిండా
రాలేదు టైమ్ పడుతుది రావడా
అవునా
అక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ నైన్ థర్టీకి బయలుదేరుతారు ఇక్కడ వచ్చేసరికి వన్ అ వరుదు అది ఇక్కడ సరికి లేవన్ ఐతది స్నానం చేసి తిని పడుకునేసరికి హ లెవెన్ థర్టీటూ అది
ఓహో అంత లేట్టు మీరుగుం టారా మరి పన్కుంటారా
ఏ నేను పడుకుంటా నే అంత సేప్ వెయిట్ యా
ఆహా
కాదుగాని
రేపు ఉందా డ్యూటీ
రేపు లేదు రేపు హాలిడే
ఓహో అవునా
ఊ రేపు వెళ్దామా టెంపుల్కి
ఆ వెళ్దాం ఫ్లవర్స్ కూడా అల్లి ఏసుకొని వెళ్దాం
ఎక్కడున్నాయి ఫ్లవర్సు ఉన్నాయా మీ ఇంట్లో
ఆ మా ఇంట్లో ఉన్నాయి కదా కనకాంబ్రాలు
అయితే తెంపు మరి మార్నింగు తెంపి
ఆ
అల్లీ మందం
ఆ సరే మంచిగా ఫొటోస్ కూడా దిగుదాం టెం తెల్ల ఆ జల్దీ పోయి వద్దాం మరి
శారీ కడతావా డ్రెస్ ఏసుకుంటావా
శారీ కడదాం అనుకుంటానా కానీ డ్రెస్సే ఏసుకోవాలి ఇగ
ఊ మమ్మీ కూడా వస్తే
ఆ అటు పోతాం కదా షిఫ్టింగ్ కోసం
ఆ ఆ
అందుకే ఇగ డ్రెస్ వేసుకోవాలిగా
ఆ సరే ఏసుకో ఏ టైంకి పోదామో ముందే అను కుందాం మరి అనుకుంటే నేను కూడా తొందరగా రెడీ అయితా ఇంట్లో పని చే టువల్ వరకు పోదమా
ఆ మరీ అంత లేటా కొంచెం జల్దీ పోయొదాం
తొందరగానే పోదామా ఉహు ఏ టువల్ తర్టీకి కదా కళ్యాణము టువల్ కి పోయినా అయిపో ఆని కందా తొందరగా పొయ్యి చేసేది ఏమున్నది టువెల్ నేను ఇంతకు ముందు టువెల్ కే అనుకున్నా
ఏమన్నావ్ ఇన్పిస్త విన్పిస్త లేదు ఒక నిమిషం విన్
లో టువల్ కే పోదాము అంటున్నా టువల్ టువెల్ కి టువెల్ కి ఎళ్దాం అంటున్నా టువల్ కి ఎళ్తే మనమై ట్లా వెళ్ళేసరికి ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతాది ఇగ పొయ్యి మ్యా క్కదవు కా తప అటు ఇటు అయ్యేసరికి కళ్యాణం స్టార్ట్ అయితది కళ్యాణం చూసిన టుంటది
హుమ్ ముందు ప్లేస్ తది అవును
అందుకే కళ్యాణం సముద్రం కళ్యాణం చూసి ఉండాలన్పిస్ ఉందాము
ఆ ఊ ఊ అన్నదానం మరి
అన్నదానం కూడ ఉంటది. అటు కళ్యాణం అయింది. అంటే ఇక అన్నదానం స్టార్ట్ అయితది
ఓహో మరీ తినేస్ సే వద్దము
సద్దాం మళ్ళీ రేపు మీకు బిజీ ఉంటది కదా. షేడ్యూల్ బిజీ షెడ్యూల్ రేప్ పో
అవును రోజు మొత్తం మీద
హ్మ్ ఎందుకంటే ఇక మీ ఇంట్లో కూడ చిన్న చిన్న ఫంక్షన్ టన్ లెక్క అందరు నీ ఇన్వైట్ చేసి ఉంటది కదా రేపు
అవును
ఆ టీ టీ కోసం అన్నా లేకుండా చూడ్డానికన్నా మరి అటు నుంచే చూసి లేదు ఫస్ట్ ఇంటిక స్టార్ట్ ఎల్లుడు ఐతదా అటేలోచినాకనే ఇంటికి వచ్చుడు ఐతాడో తెల్వదు ఇగ రేపే డిసైడ్ అయితది మీరు పోతే బోర్ కొడుతాంది మీరు ఉంటేనే మంచి
ఏ పోవాలిగ మరి
ఎందుకు ఖాళీ ఇంత తొందరగా ఏమో అట్గొల్ల అన్ వస్తున్నారు మీ వాడోళ్ళు ఇక్కడ వత్తాన్రు మీము ఆడోళ్ళు ఇక్కడ వతానని నాకు ఒక ఆంటీ చెప్తా ఉంది
ఎవరు ఆ
హ్మ్ హ్మ్ హ్మ్ పి అయితే తెలుసు నాకు తెలుసు అన్న
ఆ ఒక టూ మంత్స్ కోసమే మళ్ళా మీ అది ఫామ్ ఉంది కదా ఫామ్ హౌస్ అటు అటు సైడ్ వెళ్తాం మీగ ఆ టూ త్రీ మంత్స్ తర్వాత అక్కడ వాటర్ కార్ తదంట రేనీ స్ సీజన్ లో
ఓహ నేను కూడా ఇంత ముందు ఇద్దరు ముగ్గురికి చెప్ చెప్పినా రెంట్ కోసం అని ఆయితే ఇవరే సీజన్ లో ఇయ్యనురా నేను అది ప్రాబ్లం ఉన్నది కొంచము సమ్మర్ లనో వింటర్ అయి అయితే పర్వాలేదు గాని రరే సీజన్ లో ఇబ్బందిగా ఉంటదని చెప్పింది ఆ ఓనర్ అంటీ
ఆహా
అంటి అన్నా ఇద్దర్ ముగ్గునన్న అడిగిండు చూడండి ఎక్కడ ఉంటె అండి ఎంత రెం టైన పర్వాలేదు మాకు ఎమర్జెన్సీ ఉందని అ అడిగిండు అయితే
ఆ మా ఇంటి ముందు ఒక బిల్డింగ్ ఉంది చూ అది చూసార ఎప్పుడైనా అమ్మ నిలయం ఆ అని అది కూడా సెవెన్ కే సెవెన్ థౌజండ్ అంట మంత్లీ రెంట్
లేదా ఇప్పుడు ఆమె ఓనా
లేదు ఖాళీ చేసిడ్రు కిరాయి ఇస్ స్త రంటా
కాళీ చేసి వెళ్ళిపోయింద ఆమె సింగిల్ పర్సనే ఉంటది అక్కడ ఆమె ఆమె వాళ్ళ బాబు
లే లే లేదు
మీకు ఆపోజిట్ కదా
అవును అమ్మ నిలయం అని ఉన్నది కదా అమ్మ నిలయమో లేక లేకపోతేంకొక బిల్డింగ్ ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ అదొ కానీ అక్కడ ఖాళీ చేసిన్రంట అయితే సెవెన్ థౌజండ్ అంట రెంట్
అది మొత్తమ లోపలా
ఆ
అవి వేసి మంచిగా ఉన్నది అ చూసిన నేను చూసిన అక్కడ ఫెసిలిటీ ఉన్నది అన్ని నల్లలు ఫిట్ చేసి ఉన్నాయి ఎక్కడ పడతే అక్కడ
ఇప్పుడు మాకు కూడా మాకు కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది
ఉ బోర్ ఉందా
ఆ బోరుంది బోరు నల్ల రెండు ఉన్నాయి
ఉహ అయితే పర్వాలేదు మీ పెద్ద పెద్ద రూమ్ లూనా ఇన్నాయి కదా
అవును రేపు వెళ్ళేటప్పుడు చూద్దాం
నేను షాపు అక్కడ షాప్ ఉన్నప్పుడు ఒకసారి ఎందుకో హాల్లోకి రామ్మన్న అది హాల్లోకి వెళ్ళినా గాని లోపల వరకు పోలేదు
ఆ రూమ్స్ పెద్దగానే ఉన్నాయి బట్ వెంటిలేషన్ లేదు
ఉండాలి కరెక్ట్
ఓన్లీ ఒకటే కిడికిీ ఉంది మా సెకండ్ రూమ్ కో థర్డ్ రూమ్ కో ఒకటి కిటికీ ఉంది మళ్ల హల్ లో కిటికీ ఉంది అంతే ఆ అందుకే ఈగ
ఇ పోనీటి ఈ టూ మంత్స్ ఎట్లా నా అడ్జస్ట్ కండి
ఆ టూ త్రీ మంత్స్ అడ్జస్ట్ అయితే అవును అటచ్చిన ఈ బా కురవ అంకులు వాళ్ళు చేసినా బాగుండు ఇటే ఉంటుండే
ఉమ్ ఇంగో ఈ వామన్ వాళ్ళ పక్కన ఉన్నది కాని లాస్ట్ కు మీరు ఉండలేరెమో
అవును మేము అదే అనుకున్నాం బట్ లాస్ట్ ఇగా అద్దని ఉండాలేం మరి అది భయం అవుతుది
ఆ ఎందుకంటే అది లాస్ట్ కదా మీరు మళ్ళీ లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి అ జంతులు ఎక్కువ ఉన్నాయేోంత ప అది
జెన్సింగ్కాది చెట్లు మొత్త
అందుకే మేము కూడా అూపలుుం కొలే మీ
అవును అవును మేము ఫస్ట్ అదే అనుకున్నాం బట్ అది లాస్ట్ మళ్ళా అటు మాకు భయం అయితు అది అని ఉండాలి
కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళింట్లో కూడా లే జన్స్ ఉండరు వామన్ వాళ్ళ ఇంట్ల కూడా ఎక్కువ శాతం ఇగ మీ ఇంట్లో కూడా ఉండరు ఓ డాడీ ఎటన్నా బయటికి పోతే ఎప్పుడో అత్తడు
అవును
కనీగా మీరా దు అనేసి నే అనుకున్నా అయ చెప్తే బాగుంటది అనుకున్నని న అర్దు తీగి మళ్ళీ ముగ్గురు లేడీసే కదా వాళ్ళు ఆయియితే బయ పడుతారు ఎందుకు ఆ లైట్ కూడా ఏ చెప్పలే ఇప్పటికి మీ ముందుది చే బలే
అవును ముందు ఇది చేస్తానుంటే బట్ చిన్న చిన్న రూమ్స్ లే కదా చిన్న చిన్న రూమ్ షమ కాద అది ఇకా అందులో కూడా మా సామాన్
సామాన్ ఒక రూమ్ లో బెట్ కోలాటం గీ మీ ముందుది లేదా జానకి విక్రమ్ వాళ్ల
అదే ఆడనే అన్నారు రూమ్స్ బాగా చిన్నవి. ఉన్నయ్ కదా
చిన్నగుంటే ఏమైతాంది
చిన్నవి అవి మా కోసం, ఆ అట్లనే అనుకున్న బట్ అయ్యో అదేంటంటే మొత్తం గోడలు ఆ గోడలు పడేటట్టు ఉండే ఇంకా వాష్ వాష్రూమ్ ఫెసిలి, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు అని వాళ్ళకి చెప్ప
ఆ మమ్మీ చెప్పిందట కానీ వాళ్ళు కట్టే స్థితిలో లేరేమో వాళ్ళు వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తలేదు
అవ్నిగా వారి కూడా ఏ సిచ్యువేషన్నో
ఆ వాళ్ళ ఇప్పుడు కట్టనట్టున్నది కట్టరేమో అనుకుంటున్నా పోనీ తి ఇగ ఎక్కడ్నో సేటిల్ అయింది.
అయిపోదా నాగ్ ఆ మాకు కూడా నచ్చలే నాకు అమ్ము ఒకే ఆ రూమ్ బట్టిగా సిచ్యుషన్
ఇగ అంతే ఇగ స్విచ్చువేషన్ లా
వస్తే అట్లా ఆ అదే మమ్మీ వాళ్లు త్రీ మంత్స్ అంటూ నార్ అంటేే రేణిసీ
ఏ అ అన్ని డేస్ ఉండరు అన్ని డేస్ ఉండరు. ఇక్కడ మాక్ ఫ మా ఫామ్ హౌస్ పక్కకు ఓపెన్ అయింది అనుకో కంపల్సరీ మీరు ఇక్కడ షిఫ్ట్ అయ్ ఇస్తారు వెంటనే
అమితా బట్ ఆమెకి రీజన్ కావ కదా చెప్పనికి
చెప్పడానికి రీజన్ ఏంది రేని సీజన్ స్టార్ట్ అవుతుంది వెంటిలేషన్ సరిగా సరిగలేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు హోం వర్క్ రాయడానికి చదవడానికి హల్ లెక్క ఇ ఇక్కడ ఏమో మంచిగా చెట్లు ఉన్నాయి. మ్మ్ గార్డెన్ లెక్క ఉన్నది హాయ్ ఫ్రీగ్ ఉన్నది. అక్కడ అంత లే
ఒకాయి ఆ అవును ఆ అక్కడ కూడా బానే ఉంది. రూమ్స్ అన్ని బానే ఉన్నాయి. బట్ వెంట్ వెంటిలేషన్ లేదు అంటే మొత్తం చీకటి చీకటి ఉంటది. ఇక లైట్ వేస్
ఇక్క ఇక్కడంత ఫ్రీగా అక్కడ అనిపించదు అ అక్కడ ఏదో జైల్ల్ వేసినట్టు సరే
అక్కడ ఇంకెవరు మాట్లాడరు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా
డచ్చ మాట్లాడతారు
అంటే మాతోని మమ్మీ వాళ్ళ తోని అంటే మాట్లాడు
ఆ మీతో మాట్లాడ పక్కన ఉన్నారు ఇం మీకు ఫ్రెండ్స్ అయితారుగానియో ఫ్రెండ్స్ చేపిస్తా నేను పిల్లలు ఉన్నారు ఆ లైన్ లో
ఆ ఉన్నారు బట్ నేను మాట్ మాట్లాడను మా ఆటోల్ వచ్చే ఆమె కూడా ఒక ఆమె తెలుసు తెలుసు
అదే ఆ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు
ఏమో మరిగా నాకు ఆ అం అంటే మాట్లాడుత తా మా ఆటోలోనే వస్తుంది మే కానీ ఇగ అం అంత లేదు కొంచెం కొంచెం ఏదో
హ్మ్ అవునా ఇయో ఫ్రెండ్ కాదు కదా అని మాట్లాడతలేవు అక్కడ పోయినాక ఫ్రెండ్ అయితు ఆమె ఎయిత్ క్లాసా ఇప్పుడు అరే ఆమె ఎయిత్ క్లాసనీ విన్నా అయితే నేను
ఆ ఎన్ని ఇయర్స్ ఆమెకి వస్తదా మీ దగ్గర అవి